హలో ఆ, హా అదేం కాదు ఆలోచిస్తా ఉన్నా, రేపెట్లా వెళ్దామా వద్దా అని.
ఎల్లెసరాఇంగా మళ్ళీ అంటే ఎగ్జామ్స్ ఉంటయి పోలేం, ఇంగ ఎగ్జామ్స్ అయిపోతనే ఇంటికెళ్ళిపోతారు.
హ
అంతేగా పోయి నట్టే ఎయి
కరెక్ట్ కానీ రేపు అవన్ని ఇంకా రేపే కదా అన్న వచ్చి సబ్మిట్ చేసుకొని వచ్చేయాలి అని ఆఫ్టర్నూన్ నుంచన్న అయితే ఇంకా చెప్పేసి వస్తాను ఇంకా పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ అమ్మ దగ్గర దగ్ నుంచి ఇంకా రావాలంటే ఆఫ్టర్నూన్ అచ్చ ఓకే అది చూస్ పోగలను ఒకసారి ఇల్లతో మాట్లాడసార ఉంటుంద ఆఫ్టర్నూన్ నుంచిల్ సబ్మిట్ చేసేట్టు ఉన్నాయి అని
ఓ మార్నింగ్ ఏ మీరు ఆ లైకు ఇ సెవెన్ క అట్లా బయలుదేరినా కూడా ట్వెల్ కంతా దర్శనం అయిపోయిన రిటర్న్ వచ్చేయొచ్చు మధ్యాహ్నం అంటే ఈవినింగ్ అయితది మళంటే జరి
ఏ ఏను లేదా బర కదా
ఏమ నేనైతే ఎప్పుడు పోలే చూడలా
నేను కూడా ఎప్పుడ చిన్నప్పు ఊరుక ఎలా అక్కడికి అది గురి లేదు ఇప్పుడ అంతా మళ్ళీ మొత్ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. ఉ
ఓహో
అందుకే చూద్దామనే అప్పుడు వెళ్ళాను ఎప్పుడు పోలేదాన్ని ఆ రోజు మిస్ అయింది
అవు
ఇంకెప్పుడు చూద్దాం రావాలని రాసి పెట్టుంటే దేవుడే రప్పించుకుంటాడు కదా
అంతే
ఉ నేను అదే అనుకున్నా ఆ రోజు అంత దగ్గరికి వెళ్ళి కూడా చేసుకొని రాలేదంటే ఇంకా ఆ రోజు చూసే మా అదృష్ట్యం మనకి లేదు అని
హ
అ ఓక
వీళ్లు మన క్లాస్ వాళ్ళు అ దే ఉదయ వాళ్ళు సండే అంటున్నారా చిచ్చి వెన్స్డేనే పోతున్నారా వాళ్ళు కూడా
వాడు నాకు రేపు యువరాజు వీళ్ళంతా శ్రీని వాళ్ళంతా ఉన్నారు శ్రీనివాస్ వాళ్ళంతా మీ ఊరు బ్యాచ్ వాళ్లు వాళ్ళంత అంత రేపు పోదాంరా అని చెప్పారంట వాడితో వాడువెన్స్ ఇట్లా పోవాలి అన్నాడు మళ్ళీ అడిగి తే వాళ్ళు ఇంకా ఎం క్లారిటీ ఇవ్వలేదు చెప్పలేదు లే కుదిరితే రేపు లేదంటే ఆ వెన్స్డే మార్ని నింగ్ ట్రైమ్ కి అలా వెళ్తాను అన్నాడు ఇంకా క్లారిటీ లేదు ఉమ్ న్యూక్ కూడా చాలా మంది ఉన్నారు మన కాలేజ్ నుంచి చాలా మంది వస్తా
అవును మన ఆ చాలా మంది వస్తారు మన క్లాస్లోనే బాయిస్ ఉంది
ఉమ్ బాయస్ అందరూ వాళ్లేలే చానా మంది అంటే వీడు శ్రీనాథు యువ రాజు శ్రీనివాసులు శ్రీనాథ్ కూడా కానీ అదే ట్రైన్కే వస్తాడు
నాంగు
అంటే ఓన్లీ ద ధర్మవరం వరకే ఉండే ట్రైన్ అయితే నాకు తెలీదు ఇంకేదో ట్రైన్లు ఉంటాయి కదా వేరే ఊరుది అది ఏమన్నా ఉంటే అ అట్లా దాంట్లో ఇంకా ఆ సైడే లే అందరూ వచ్చేది
ఉమ్
ఉమ్
నాకైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఆ సుదుల్లా కనిపిస్తా ఉంటారు అంటే మా తమ్ముడు వస్తాడు పీల్చుకెళ్ళడానికి సో కనిపిస్తా
ఈ ల లిఖిత ఆ ట్రైన్ ఇంగా మధ్యలోనే కదా కాదా
ఆ ట్రైన్ ఆ ట్రైన్ కే
వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు నువ్వు ఉన్నారులే ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ టూ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు మన క్లాస్ లోనే ఉమ్
అ
వీళ్ళు పోతే రేపు ఈవినింగ్ ట్రైన్ కు అలా వెళ్ళొచ్చు వెళ్తే లేదంటే వెన్స్డే మార్నింగ్ వెళ్తాను నేను వాళ్ళు వెళ్తే వెళ్ళన్నారు అని అంటూ ఉండేవాడు
ఉహూ
ఊ ఏమో శారీస్ ఫేమస్ అంటారు శారీ అన్నా ఒకటి కొనుక్కుందామా మీ ఊరుకొ చ్చి అని
ఊ ఇంకా వచ్చి కొనుక్కుందు రా
ప్యూర్ పట్టు శారీ కావాలి వైషూ నాకు ఎప్పటి నుంచో ఇది ఉంది ఒక ప్లెయిన్ దాంట్లో బార్డర్ మాత్రమే హైలైట్ గా రావాలి అలా కావాలి నాకి అమ్మా మా మా అలా వచ్చేటివే కొంచెము సింపుల్ గా ఉన్నా బావుంటది అన్నమాట చూ ఆ అవే ఇంక నేను ఎవ్వరికి ఇయలా అప్పుడు ఒకసారి హేమా తీసుకెళ్ళింది ఆ తర్వాత నుంచి వచ్చినటువన్నీ అవ్వే మళ్ళీ నువ్వే రెండు మూడు సార్లు ఆరేసావు నేను అవే వాటిలతోనే ఆరేసినా రెండు ఎత్తుకోని పోతే చేతులు పడిపోతాయి నీకి ఒకేసారి చెప్పు
చెప్పాలి
నా రూమ్ లోనే కూర్చొని రాస్తున్నావా
ఆ కూర్చోని రాస్తాఉన్న
హ్మ్
ఇంకా
ఇంకా
అవును నాకు ఎన్ని సార్లు చేసినవు తావు టోటల్గా
నాకు అదే తెలీదు నాకు గుర్తులేదు ఎన్ని సార్లు చేసాను అని కూడా
ఊహూ
ఏమో అదే చూపిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒకవేళ ఫైవ్ టైమ్స్ కంటే లిమి
ఆహా చూపిలేదు
చూపియట్లేదా
ఎది చూదిదు
నీకే నా టెన్ అయినా అంతే ఇంకా
టెన్ నువ్వుంటే ఊ ఆమెతో ఎన్నిసార్లు మాట్లాడినావ్
ఆ నీతో ఒక త్రీ టైమ్స్ అంతే అనుకుంటా తీ నా ఫా త్రీ యే పవ్వితో ఇప్పుడే ఒకసారే
త్రీ ఫోర్ ఇంక రిమైనింగ్ నాతోనేనా
ఆ వాంట్లో రెండు మూడు కాల్ లు పోయినాయి
ఓహో
ఆ ఇంకా ఉండేటి కంప్లీట్ చేసే లిప్ పోదాము ఇంటికి ఇంటికి పోతే ఇవన్నీ చేయలేమని చెప్పి మొన్న సండే మాట్లాడింట అయిపోయిండు
అఓకే
సో చెప్పలే అంకల్ అమాయి గురించి మామ్మ అవన్నీ అవసరం నీకు ఏదనా డబ్బులు పోతే మళ్ళా ఎవరు తెస్తారో అది దమాడుతుంది
హ
అంత ఈజీగా నమ్మరు కదు ఇంకా ఆన్లైన్ అంటే ఆల్రెడి అ ఇప్పుడు దాంట్లో అదేంట నేనుప్పుడు గుర్తులేదు మర్చిపోను అందుకు పడి మోసిపోయినాము
ఆ అదే ఇద ఏ స
అదే గుర్తుకల్లేదు నాకే అది చేసదే నంగా అట తెలిసింది ఇంట్లో ఆన్లైన్ ఏన్నా అందురు చెప్తా కూడా స ఇంకా
ఉ
ఆ ఇంకా ఊరికి మనం చేస్తున్న దానికే వస్తుంది ఇదేం కాదని చెప్పిన నమ్మరు ఎందుకు అవన్నీ చేస్తా స్టవ మళ్ళా ఏమన్నా ఇష్యూ అయితే మళ్ళా మీ నాన్నకు తెలుస్తారుస్తాడు ఇప్పుడు చేసినోడు సరిపోవా ఇంకెళ వస్త స ఆ పైన ఫ్రీగానే ఉంది మ టెర్రస్ మీద
మళీ పడుతుకు
నేను ఇప్పుడు ఉతకలేనే ఉతికి ఎంత లేదు ఇప్పుడు ఇ ఉడుదు ే పడిపోత అంతా మళ్ రాసేది ఏం రాయలేదు అస్లే రేపు చేపి అలా తక్కువే ఉన్నాయిలే నవే మొన్ననే రీస ఎప్పుడ ఉతికినా నాకు కూడా గుర్తులేదు ఉతికేస్త
మావి నాక్ అయితై ఫైవో
ఫోర్ పేర్స్ ఏమో ఉన్నాయి అంతా ఇం కన్నాసవి ఉతికేస్తా రెప్ అట్లా ఊరికే అట్లా అయి పోతది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కన్నా మా వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తే బెడ్ షీట్ వేయాలి
నిధి ఫోర్ ఉంటాయి ఫోర్ ఫోరు ఎయిట్ ఎట్ నైన్ టెన్ లవెన్ నా ట్వంటీ వన్ అయిపోయినాయి ఇంకా నేను కూడా అయిపోయినాయి నా
పవి ఆ మెసేజ్ చేసింది
ప్పుడా
ఆ
కే అంత
ఫ్రీగా ఉంటే వస్తావా మాట్లాడతాను మళ్ళీ టైం ఉండదు అని
కా తూ మీక్స్ మాట్లాడేసి
ఆ మళ్ళీ చేయని ఆ హరీష్ ఇప్పుడు మళ్ళీ ఉన్న కండిషన్ ఏన్న పడతారా ఒకవేళ అంటే మనం చేసిండే వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ట్వంటీ కాల్స్ అయితేనే మీకు అమౌంట్ వస్తుంది లే కొతే వాలక్ కంప్లీట్ అవక పోతే రాదు అని ఏమన్నా లేదు కదా అంటే నేను వాడి చెపిచ సరే మాట్లాడదాం ఒక ఫైవ్ కాల్స్ అని చెప్పి వాడు ఇంకెవరికి చేయలేడు కదా ఇంకా అబ్బాయిలు ఎవరు లేదు కదా దాంట్లో ఇంకా అమ్మాయిలు అంటే నా దాంతో అయితే మాట్లాడగలుగుతా ఇం ఎవరుతో మాట్లాడలేదు కదా అదే అలా సావ్స్తాను ఒకవే వాడు కంప్లీట్ చేయకపోతే
ఆహా అట్లేం లేదు
ఇ కంలీట్ అకపోన్న పర్లేర్లే నాంత షేర్ ఇస్తాను వస్తే అని చెప్ప బ స అ
ప్రసంగా వస తప్పసం రాసి వస్తే అయిపోతేంది రాసయం ఉంటయడం
నను పోవాలా కాల్స్ లో బడి పెట్ ఉన్నా పని చేయ నుంచి దీనికోసమే
హహ
వస్తాదా ఒకోరుకరు ఆన్లైన్ లోకి వస్తు విన్ననే అయిపోద్ది ఇ మాట్లాడ్డం
సర్లే బాయ్
హ సరే అయ్ తె బాయ్ రాసే సరే పష్కా